హలో హలో
హలో
హలో అక్క
ఇనిపిస్తుందా
ఆ విన్పడుతుంది ఇప్పుడు
ఎం చేస్తున్నావ్
ఎం లేదు అక్క కాలి ఫోన్ చూస్తున్నను ఇంతసేపు నువ్వు
నేను కూడా ఏం లే మా అన్నాస్తే అన్నం తిన్నాడు అన్నం పెడితే తినిపోయిండు
ఎక్కడకి వర్క్ ఆ
ఊ
డ్రైవరికి ఎండలా కూడా ట చేస్తుండ్ర
ఎండలా అంటే ట్రాక్టర్ పని కద
అవును
తప్పదు మిషన్ వచ్చింది మిషన్ కింద ఒడ్లు ఖాళీ అయనికి ట్రాక్టర్ తీసుకెళ్ళినం
ఓహో ఓ అవున ఇంకా ఓప్పియల ఏంచేస్తుంది. సైడు
ఆ సార్ కొన్ని ఉన్నాయి ఒక్కటే మిషన్ ఉంది ఊర్లా ఏడేడున్నాయో అవన్నీగా కోసుకొని వెళ్ళిపోతంట్రు
ఊహూ చా మా సైడ్ అమ్మిండ్రు కూడా అప్పుడే
ఆహా అంటే మీ సైడు జీప్ జల్ది ఉంటాయి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్టెప్ ఒక లెక్కుంటది కద మీకు మాకు వన్ మంత్ తే తేడా ఉంటది అనుకుంటా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ డేస్ తేడా ఉంటాది ఎందుకంటే మిషన్లు తెప్పిస్తాం కదా మేము అటు అయిపోయినంకనే ఇటు వస్తాయి అవి లేకపోతే రానే రావు తెలుసా ఊమ్ ఆహ ఉండవు అని తెప్పిస్తాం అటు భువనగిరి నుంచి మా భువనగిరి నుంచి వస్తాయి మిషన్లు ఆ మిషన్ లెక్క ఎస్తారు మా డాడీ
అలా ఏది
అందరి హోపు.
కొనపొయ్రు
ఏమొ ఇగ తిన్నాఅండి. మా డాడీ వాళ్ళు ఎమనకుట్టున్రో కొంటా అన్నారు లాస్ట్ టైం.
టే బెటర్ గదా మీక్ ఒక మీ ఇంట్ల మీ విలేజ్ లా లేదన్నవ్గావట్టికే.
పైనా ఆర్వెస్టర్ నడుప్తడు ఒకన్న. ఆయన్న మేము ద్దరం గల్స్ పీల్ అట్లా కొనుకుందామన్కూర్రు ఇద్దరుగల్పి. ఏదైతే మా అన్నయ వస్తు పోయేళ్ళు. పెయింట్
అవునా?
హుమ్
ఊ హుమ్ నిజంగ కొనుకుంటే బాగానే ఉంటది, మీ సైడ్ ఒ
ఆ హా లేదండి ఊర్మొత్తం మాకే చెప్తుంది ఊర్మోత్తం మాకే చెప్తుంది. తర్
ఆ ఆహ్
ఊరంత మాకే చెప్తరప్పుడు.
ఆ మీకే చెప్తరు మం
హుమ్
ఉమ్ అవును.
బయట్నించే వస్తయి మిషిన్లు మా ఊరికి ఎప్పుడైనా.
ర్థం గాలే ఒక నిమిషం ఉండూ, పో ఆటో ఒ
బస్ నుంచొస్తది ఎప్ ఎప్పుడయినా అంటున్నా, ఒవ్వరిదగ్గర లేదు మల్లి.
అవునా!
ఉమ్
మా సైడ్ పక్క పక్క ఊర్లల్లుంటయి మిష్
నిజంగ్ మస్తు ఉంటది
ఆ మా సైడు బానే ఉంటాయి ఇగ కోపిస్సారు
మ్మ్
చిరు ఓడ్లో కాంట కూడా అయిపోయినాయి ఇప్పుడు
ఆహ
హ్మ్ ఈసారి మామిడి పంల్స్ మంచిగా లేనే లేవు అంత తియ్యగా అంతా అనిపిస్తలే, మామిడి పండ్లు ఈసారి
ఎవరు ఏమన్నా సార్ మా ఆప్పన్ బయట ఒకటి ది కొనక రావాలా, మా డాడి వాళ్ళు ఈ ఇగ పోయినప్పుడు చేయనోళ్ళు ఇస్సరు. ఎవరో ఒకరు అవ్వే దీసుకొని పోతారు ఇ ఇప్పుడు కూడా వచిన్నవి ఉన్నాయి. అవి కొంచెం మక్కుతే తీయగా ఉన్నాయి. తీయ్యగ ఉంటాయి.
ఉ హుం
తింటే తరువాత పుల్లగ ఉంది. ఆ పెట్టినాం అంటే మేం పెట్టాలి మేం పెట్టికిచ్చినం మా అక్క వాళ్ళంటి కాడా మేమ్ కూడా పెట్టోదంటా ఎమ్ చే ఉమేము పండగ చేస్తున్నాం ఎల్లమ్మ పండగ టాస్లం టాష్ పండగ పోయేదాకా శొంటిన్ ముట్టుకోవద్దంట అని చెప్పి, మా అనే ఇమా మేనత్త దగ్గర ఉప్పుకుచ్చింది. అని చెప్పి మొలగ తెచ్చిండు, మంచింటప్పు
అవును మరి నేను ఈ ఫస్ట్ టైమ్ వింటున్నా అంటే ఇగ పెట్టొద్ద అని వినడం.
పెట్టోదంటా అంటే పెళ్ళి లేకుండా ఇప్పుడు మనం పెద్దగా చేసినం
అవును మ కె పచ్చడా పెట్టడంలో ఏమైతది
పెళ్ళి చేసు అంటు ముట్టికోద్దంట కొతిల్లు కట్టుడు గానీ కొత్త కొత్త ఏం చేయొద్దంట బ్రో
ఆహా ఏం మరి ఫస్ట్ టైమ్ వింటున్నా నేను అయి
మ్మ్ హు నాకు ఉంటాయిగ ఆ సెంటిమెంట్స్ కొన్ని పాటిస్తారు మావోళ్ళు.
ఆహా నేను ఎప్పుడు వినలేదని ఇదే ఫస్ట్ టైం నేను కూడా అడుగుత ఎవరునన్న తెలిసిన వాళ్ళని.
ఆవ్ అడుగు
హుం
ఏం చేస్తున్నావ్ ఇంకా
హా మా డాడీ ఇప్పుడు మటన్ తెచ్చిండు అనమాట మటన్ వండుతుంది మా మమ్మీ నువ్వు తింటావ మటన్
ననే వింట నువ్వు తింటావా అన్నీ
హ నేను తిన్నాను నేను చాపలు తినను. ఫిష్ తినను.
ఏ ఫిష్ చాపలు ఒకటే
హహ మటన్ కూడా నేను తినను జస్ట్ మా అంటే ఒకప్ప ఇస్తండు నా అంతి మన్ దాని కూడా మాంటు వన్ పీస్ ఒకటి రెండు పీసులు తింటే అంతకు మంచి దీన ఫిష్ కూడా ఒకటే పీస్ తింట
అవుంద
నాకు ఇష్
అ తల్కాయ బోటి అందుద్దా
ఉమ్మ్ దన్నావే ఒకవేళ బోట్ ఇటి అయితేనేమో అందులో పేగులు ఉంటాయి కదా ఆ ఒక్కటే తింట అంతకు మించి తినను
ఉహు
ఈగ తలకాయ కూర అయితే అసలే తినను
ఉ
మటన్
చెప్పి ఇంకా స్టార్ట్ ఐతది. ఇక ఆగస్టు లోనో ఆగస్టు లోనే అనుకుంటా ఆలో కబడ్డీ
నా తెలుగు టైటన్స్ విన్ అయితదో విన్ కాదు
చిన్న అ మస్సు ఫస్ట్ టైమ్ అసలు లాస్ట్ టైమ్ ప్లే ఆఫ్స్కి పోయింది
గప్పుడు బాగుండే అసలు ఒకప్పుడు మేము చూసినప్పుడు బాగుండే ఇప్పుడైతే అసలు ఏం బాలేదు ప్లేయర్స్ చేంజ్ అయ్యరు అ అదిలో ఓల ల పేర్లు
మంచినే ఆడుతురు కానీ అప్పుడున్నంత లేదు. రాహుల్ చౌదరి వీళ్ళందరుూ ఉంటే మంచిగా ఆడుతారు. ఉ
ఇప్పుడు అసలు ప్లేయర్స్ ఎరరు ఏమో అసలు వాళ్ళు
ప్లేయర్స్ ఉన్నారు కొత్తగా వాళ్ళు కూడా ప్లేయర్స్ అంటే వేరే టీం నుంచి మన టీం కి కొనుక్కుంటారు కదా
అవును
కొను కూర అత్లా బర చూడ ఎంత మంచిగా ఆడు లాస్ట్ లో
ఆ భరత్ తెలుసు పవన్ శర్వతు
ఆయన లేడు ఇప్పుడు మన అంట్లా
గుజరాత్ క సంథింగ్ దేనికో ఉంటాది
లా తమిళ తలవాస్ కి ఉండే కానీ రిటైర్ అయిడు
ఆ
ఆయన కూడా రిటైర్ అయితే చాలా మంది రిటైర్ అయ్యారు అప్పటి ప్లేయర్స్ అందరు అ
ఏమో ఒకప్పుడు చూసేది బాగా కానీ ఇప్పుడు గుర్తుకు కూడా లేదు తెలుగు టైటన్స్ ఓడిపోతున్నా కానుంచి చూస్తలేము కబడ్డీ అనేది చ ఒకప్పుడు బాగా పెట్టేది
ఒసారి కూడా విన్ కాలేదు లో ఒక సరే కాపు అంటనే
ఆ ఒక్కసారి కొ
కొట్టలే లేదు నేను ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడు నుంచి చూస్తున్నాను నేను
ఇదమ్మా ఏమో మరి నాక అంత ఐడియా లేదు గాని ఇది బాగా చూస్తున్నారు అప్పుడు ఓడిపోతున్నా కడ్డానుంచి చూడభుద్ధిగా లేదు అందుకేని కబడ్డీ బంద్ చేసినాం ఒకప్పుడు బాగా కబడీ
న ఇప్పటికి కూడా చూస్తా అది ఓడిన గెలిచినా దానికే సపోర్ట్ చేస్తాం దాని ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్కి పోయింది నైన్ ఇయర్స్ నుంచి మొన్న పోయింది ప్లే ఆఫ్కి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
కనీ లాస్ట్ రన్నర్ ఐతుండే లాస్ట్ మూమెంట్ లో పోయింది రన్నదినే ఆకున్నా అది ప్లే ఆఫ్స్ పోయింది అంత హ్యాపీ అయితోకటుంది
ఏమో మ తమ్ముడు ఉంటే పెడతాం కబడ్డీ లేకుంటే పెట్టం సిన్మాలే చూస్తాం మేము
ఉ క్రికెట్ చూస్తావా
అదా
క్రికెట్
కిర్కెట నాక అసలు కిర్కెట్ అర్ధమే కాదు
నాకు అర్ధం కాదు అసలు ఏం ఏం అర్ధం కాదు ఎంత ప్లేయర్స్ ఎంత మ ఉంటారు ఒకటి అది సక్కగా తెలియదు ఏయో అంటారు రన్నాండ్రె అంటరు
ఏమో ఏమో నాకు ఇ ఏం అర్ధం కాదు క్రికెట్ అయితే అస్ అసలే ఆడదాం కాదు నాకైతే
మొందు పెట్టిరు అందరు శాంస్లు పెట్టిరు
అసలు అర్థమ అయితే ఇంట్రెస్ట్ మస్త్ వస్తుందంట
ఆ మరి మస్త్ మంది ఫాన్స్ మరి దానికే ఉన్నారు చాలా మంది
అవును
కానీ తెల్వద్ మనకి అసలు ఏం తెల్వద్ నాకు దానిగురించి
దాని గురించి నాకు ఏది తెలిదు క్రికెట్ గురించి అసలు ఏది తెలియదు
ఓ
అసలే తెలీదు
తిన్నావా మల్లా
లేదు ఇంక సెకండ్ రౌండ్ తినలే సెకండ్ రౌండ్ తినాలి మీరు తిన్నారా ఫస్ట్ రౌండే కాలె మీది
ఫస్ట్ ది ఐపోయింది తినడం
ఇలక్ ఎప్పుడు తిన్నరు
ఇప్పుడే
అవి కొంటె ఊఉ ఇగ మళ్ళ నైటే తింటారా
ఆమ్
వామ్మో మీర ఎంత సేవ్ చేస్తుర్రు
ఏ తినన్ మేం గచ్చుగ తింటాం మరి
దాని సేవింగ్స్ అంటారు
అ ఒక ఒక్క పూట అంటే తరవు మరి పటద్ రాతిన్న కూడా గీతచ్చేనే ఎకువ దంది
ఎతంది తెది సేంగ్స్ తెజస్
మ్ కావు అంత వంద స అంత వందికండ ఎ ఎంత మంది వచ్చినా అంత మంది కొండ పెడతును అవును
అట్లా ఎవరైనా చేస్తారు లే నేను మీ వరకుంటున్నా
అంతే సరే తి మల్లి
సరేలే అక్క
ఉ
ఆ